ఆ
బాలుగారా మీ పేరు వినా పడ్డాది
ఆ అవును అవును బావా
బావనా బావగదండి దిలీప్ నా పేరు
దీలిప్ ఆ
ఆ ఏం చేస్తున్నా రండి
ఏం లేదు షోరూమ్ లో ఉన్నాను షోరూమ్ కి వచ్చాను పనికి
అవునా అంటే ఏ షోరూమ్ అండి
ఇంగ్లీష్ షోరూమ్
దానిలో వర్క్ చేస్తారా
అవును కదా
ఏం వరగా అండి
ఏమింటే బైక్లు సర్వీసింగ్ చేపిస్తాం
అంటే పొజీషన్ ఏంటది అండి
సేల్స్ మేనేజర్
సర్వీస్ మేనేజరా అండి ఎ రోజు ఎన్ని బండ్లు వేపిస్తారండి
రోజుకి రోజుకి ఒక పదిహేను బండ్లు చేస్తాం
పదిహేను బండ్లు చేస్తారా బాగునాయి ఎంతమంది ఉన్నారండి స్టాఫ్
ఆ
ఎంతమంది స్టాఫ్ ఉన్నారు
సాద గురు
బాగానే మందిన్నారా ఇంకా ఏమైనా ట్రిప్స్ వెళ్ళి ఈ మధ్య ఏం అన్న ట్రిప్స్ కి వెళ్ళిరా
వెళదు వెన్నా
ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు మరి గోవా ఏ ఏ ప్లేసెస్కి వెళ్లీరు మీరు ఇంత ముందు పోయిండ్రా గోవా
భాగా బీచ్ ఆ
అది ఒక్కటె పోయింద్ర ఆ రష్యన్ కూడా
రష్యన్ బీచ్ ఇంకా చెప్పండి ఇంకా ఇంక ఏమేమి ప్లేసెస్ విజిట్ అయ్యనరు టెంపుల్స్ కి అయ్యనరా
టెంపుల్ కా ఆ వెళ్ళాం
గాపియద్దు నువ్వు మాట్లాడుతూనే ఉండాలి వాళ్ళు ఆలోచితనా
అరుణాచలం అరుణాచలం మన
అరుణాచలమా ఓ కెళ్ళినవా అరుణాచలం ఎప్పుడన్నా
ఉన్నా కద అం తీసుకో పొండి
పోయెర్ర అరుణాచలామ్ ఓక్కసరన్న పోయరా
ఓకే మళ్ళ పోవాలి ఇప్పుడు పోదాం అనుకుంటానా ఇంకా
టూ టైమ్స్ అయిందా మరి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వాకి టిఫిన్ చేసిరా మరి చుట్టూ తిరిగిరా లేకపోతే ఆటోలో తిరిగిరా
ఆటోలోది
చుట్టూ నడుచుకుంటూ తీరగలట అప్పుల బాదల అన్ని పోతాయంట
ఆ
మ్మ్ అప్పులు పోతాయంట
అంతే గా పిల్లలేగానీ అప్పుడు తిరుపతి తిరుపతి కూడా
మ్మ్ మ్మ్ అవునా ఏవండి ఏం చేస్తున్నారు ఇంకా టూ మినిట్స్
ఇంకా చెప్పాలంటే ఏం చేస్తారు ఏ ఏ ముందు ఇంకా లంచ్ చేయలేదు ఇకా లంచ్ చేయ్యాలి లంచ్ చేయ్యాలి
ఏ సిటీలు ఉంటారు? ఎక్కడ ఉంటారు హైదరాబా హైదరాబాదే న ఓకే ఓకే ఓకే హైదరాబాద్ ఎక్కడండి?
కుకట్పల్లి
ఓన్ నా లేకపోతే రెంట?